వినిపిస్తుందా అండి
హలో
ఆ వినిపిస్తుంది
పద్నాలుగు వచ్చిందండి కానీ అందులో నాలుగు కాల్స్ కట్ అయిపోయినయ్
అంట
ఇంతవరకు
ఇందులో నుంచి ఒక మూడు వేలు వస్తే చాలు అంటే మనం చేసిన దానికి వందా మనకి వచ్చిన దానికి ఏనబై అన్ని కలుపుకొని కూడా ఒక మూడు వేలు వస్తే చాలని అనుకుంటున్నా మామూలుగా అన్ని కరెక్ట్ గా అయితే నాలుగు వేల నాలుగు వందలు రావాలి కాని అలా కాకుండా మధ్యలోనే కల్ పట్ట పోదిగా అలా జరుగుతుంది మీకేవైనా కథలు తెలుసా అంటే మనము నార్మల్గా రీజన్ తెలియకుండా నమ్మేస్తా ఉంటాంగా మూఢనమ్మకాలలాగా పిల్లిఎదురొస్తే ఎలా కూడదు శుక్రవారం రోజు గోర్లు కట్ చేయకూడదు మంగళవారం రోజు డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోకూడదు ఇలాంటి వాటి వెనక రిజన్స్ ఏమన్నా తెలుసా
అంత పెద్దగా తెలీదు
నాకు తెలిసినవి కొన్ని చెప్తాను వింటారా ఆ ఇంతకు ముందు కాలంలో అంటే భర్త చనిపోయిన వాళ్ళు తెల్లచీర మాత్రమే కట్టుకోవాలని ఎందుకనే వాళ్ళంటే రంగురంగు చీరలు చాలా కాస్ట్ ఉండేవి అది వాళ్ళు అప్పుడు ఉండే సంపాదనకి కొనలేరు కాబట్టి వాళ్ళని ఇలా ఓన్లీ తెల్ల గుడ్డలు మాత్రమే అయితే మనకి ఏ తీస్తున్నా సరే మనకు దొరికేది పత్తి వైట్ కలర్ దాని నుంచి తీసి వైట్ కలర్ దానిపైన పెయింట్ వెస్తారు సో వైట్ కలర్ దయితే కొంచెం చీప్ గా దొరుకుతుందని చెప్పి వైట్ కలర్ కట్టుకునేవాళ్లు దాన్నే కంటిన్యూ చేసి ఫాలో అయిపోయి మనందు ఇలా చేశారు
చూడండి ఒక ఒక సిద్ధాంతాన్ని కాని దీన్ని కాని మనం ఒక దాని గురించి మొదలు పెడితే అని
అ
దానికంటూ ఒక అర్థం లేకుండా వెళ్ళిపోయింది చూడండి
మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడతారా
అంటే మనం ఈ మనం ఏవైనా ఇలాంటి సిద్ధాంతాలను ఏర్పరచుకున్నామంటే అవి ఎటు పోయి ఎటు పోయి ఆ అసలు ఇప్పటికోచీ ఎవరకు అర్థమే ఉండవు వాటిర్ వాటికి అర్థమే ఉండదు ఇప్పుడు
ఇంకా పిల్లి ఎదురుచ్చినప్పుడు వెళ్లొద్దు అనడానికి గల కారణం ఏమింటంటే ఇంతకు ముందు కాలంలో వాళ్ళు ప్రయాణించేది ఆ ఎద్ల బండి పైనా గుర్రాల బండి పైనా కదా
ఆ
పిల్లి నలుపు రంగు పిల్లి అంటాను ఎందుకంటే ఆ నలుపు రంగులో దాని కళ్ళు ఒకటి మెరుస్తాయి అలా అది మెరవడం వల్ల ఆ కళ్ళని చూసి భయపడతాయి మిగిలిన ఆకు లేదా గుర్రం లాంటి జంతువులు భయపడి వెళ్ళడానికి ఆలోచిస్తది సో అవి వాటి భయం నుంచి బయటికి వచ్చి స్థిరపడడానికి వాటికంటూ కొంచెం సమయం కావాలి కదా అందుకోసం పిల్లిఎదురో స్తే ఆ ప్రయాణం వద్దు అంటారు ఎందుకంటే అది సరిగ్గా నడవలేదు కాబట్టి మనం భయంలో ఉన్నప్పుడు మనం రోజు చేసే పని కూడా చేయలేను కదా సరిగ్గా అందుకోసం
మళ్ళీ మరి నాకు ఒకటి తెలుసు అలాంటిది చెప్పనా
ఆ చెప్పండి
ఆ మనం కొత్త బండి కానీ కొత్త కారు గానీ ఇలాంటి కొత్త ఏవైనా మోటార్తో కానీ లేదా కరెంటుతో కానీ
ప్లాస్టిక్ టైర్స్ ఉండి వాటిని కూడా నిమ్మకాయ తొప్పిస్తారు
నిమ్మకాయితో తొక్కిస్తాము కానీ దాని వెనుక నాకు తెలిసిన అర్థం ఏంటంటే అప్పటి కాలంలో మనం గుర్రాలతో గుర్రాలు ఎడ్ల బండి మీద లేదా
వేరే జంతువుల్ని వాడే వా
దేవళ్లంగద జంతువులు వాడేవాళ్ళం కదా అప్పుడు వాటికి బురదలో నడిచి నడిచి కింద పుండ్లు వస్తాయన్నమాట అంటే వాటిని ఏమంటారు దెబ్బలు ఏదో పుండ్లు వస్తాయన్నమాట అలాంటివి వస్తాయ అలాంటివి వస్తాయేమో వాటి కోసం ఆయ్ ప్రయాణం మొదలు పెట్టే ముందు నిమ్మకాయతో తొక్కిస్తే ఆ నిమ్మరసం ఆ పుండ్లని పుండ్లకి విరుగుడు లాగా పనిచేస్తుంది అని అలా చేస్తారంట కానీ ఇప్పుడు ప్రతి ఒక్క బండికి అలా చేయడమే ఆనవాయితీ
అన్వాయితీ అయిపోయింది అవును ఇంకా కొబ్బరికాయ ఇటుక పైన కొట్టామంటారు కదా అంటే రాయి పైన అది ఎందుకు అనేవాళ్ళంటే కొబ్బరి అంటే అప్పుడు ఇటుకలు తయారు చేసిన వాళ్ళు దాని పైన టెంకాయ కొడితే అది గట్టిగా ఉందో లేదో ఇ ఎంత స్ట్రాంగ్ గా ఉందో లేదో తెలుసుకోవడానికి చేశారు కానీ మన వాళ్ళ ఇప్పుడు అదే పనిగా ఎక్కడ నుంచో తీసుకొచ్చి పెట్టి మరీ కొడతుారు
అంటే మేము మేము ఇటుక మీద ఎప్పుడూ అంతగా కొట్టలేదు కానీ ఏమో
తీసుకొస్తారు కదా ఒక బండరాయి సపరేట్ గా దానికోసం అని పగల కొట్టడానికి
ఉ
అంటే ఇప్పుడు మారాయి కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి
బండరా ఇప్పుడు బండరాళ్ళ మీదే కొడుతున్నారు
తొర వెళ్ళకూడదు ఎందుకంటే చెప్నారంటే వాళ్ళ బ్రీతింగ్ లో ప్రాబ్లమ్ ఉన్నది ఏదైనా ఒక టైప్ ఆఫ్ అ ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య వాళ్ళకు ఉంటుంది ఆ జెర్న్స్ అన్ని మన దగ్గరకి వచ్చుండొచ్చు ఏవైనా తుమ్మారు అంటే తమ్ తుమ్మితే ఆగిపోవాలి అంట్రగా ఓ నిమిషం కూర్చుని వెళ్ళాలండి ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో ఉండే ఆ ఆ కాలంలో అంతా చదువు సైన్స్ గురించి తెలీదు కాబట్టి ఎవరైనా తుమ్మారంటే ఏమనుకునే వాళ్ళు వాళ్ళకి ఇంటర్నల్ గా ఏదైనా అంటే కరెక్ట్గా వెళ్ళకపోతున్నాయి కదా తుమ్మ వస్తుంది బ్రీతింగ్ వేరే పైప్ లోకి వెళ్ళడం వల్ల వాళ్లు తుమ్మినప్పుడు జర్మ్స్ బయటకు వస్తాయి కదా ఆ జెమ్స్ మన బాడీలోకి వెళ్ళకుండా ఉండడానికి కొంచెం టైం ఇచ్చేదానికి ఒక నిమిషం కూర్చోండి అంటారు బాడీ స్థిరపడ్డానికి అలా చెప్తారు ఇంకా ఆరు తర్వాత గోర్లు కట్ చేయకూడదు అనేది నైట్ టైం అప్పుడు చీకటిగా ఉండేది లైట్స్ ఉండేది కాదు అప్పుడు కట్ చేసుకోవడానికి నెయిల్ కటర్స్ కూడా కాదు గో కొడవలి కత్తి వాడేవాళ్ళు గోరు బదులు వేరు కూడా కోసేసుకునేవాళ్లు అందుకోసం
మరి నాకు మంగళవారం శనివారం
అదే నాకు కూడా తెలిదు మంగళవారం శనివారం గురి చి
అది నేను ఒక చోట విన్నాను అనుకుంటా
మ్మ్
సూర్యకిిరణాలు ఆ రోజున కొంచెం ప్రభావంగానో లేదా ఎలాగో ఉంటాయంట అప్పుడు మనం అంటే తల మీద కానీ గోర్ల మీద కానీ
ఎక్కువ ప్రభావం ఉంటుందా
ఆ ప్రభావం అంటే కోసుకుపోయే చాలా కోసుకుపోయే
ఓకే షార్ప్ గా అయిపోతాయి మొన్న ఈమధ్య వెళ్లాను మన గోర్లకి ఇంకా జుట్టుకి మన లోపల ఉండే ఆర్గాన్స్ కి అ లైఫ్ ఉంటుందంట
నైఫ్ హ
ఆ అంటే కళ్ళు మనం చనిపోయిన తర్వాత ఇన్ని అవర్స్ వరకు ఎటువంటి బాక్స్లు పెట్టకపోయినా సర్వే అవుతాయి కదా
అవును పెరుగుతాయంట గోర్లు హెయిర్
అంటే ఆ హెయిర్ కూడా మన బాడీ నుంచి మనం కట్ చేసి పాడేసాం అనుకోండి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు వాటికి పెరిగే ఛాన్సెస్ అంటే లైఫ్ ఉంటుందంట ఫోర్టీ ఎయిట్ అవర్స్ తర్వాత అవి చనిపోతాయంట ఎప్పుడైతే వాటిని తొక్కొదు అంటారు కదా ఎందుకంటే వాటిని తొక్కినప్పుడు దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది కదా లైఫ్ ఉందంటే ఆ ఎనర్జీ ఇక్కడ ఉన్న ఎనర్జీ రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ అది చచ్చిపోతున్న ఎనర్జీ డౌన్ ఫాల్ అవుతుంది ఎనర్జీ మే అప్ వెళ్తున్న ఎనర్జీ పెరుగుతుంది రెండిటి వల్ల ప్లాసెస్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకనే అందుకే తొక్కకూడదు అంటారు
మ్మ్
అలాంటి విషయాలు తెలిసి ఉంటాయి మా ఏమైనా ఉన్నాయా ఇలాంటివి
అంతే ఇంకేంటివి అండి
గుడిలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు
గులో
ఎందుకు అదే కొంత స్పెసిఫిక్ ప్రెసెంట్
ప్రసాదం కోసం అనుకుంటున్నా అంటే దేవుడికి నైవేద్యం కోసం అనుకుంటున్నా
ఎవరు తెచ్చిపోయకుండా దానంతట అది శ్రమపడి వచ్చి పెట్టుకొని మనము కూడా అంత ప్యూరిఫై అవ్వాలి అని ఆ అలా ఒక ఇంటి కేషన్ దాకా దాన్ని కొడతారాంట అది ఎంతవరకు కరెక్టో రాంగో తెలిదు
అ అదే అయిండచ్చేమోలే
ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అ ఉహు మీకు ఆకలే ఏట్లేదా
ఆహ లేదు
ఇవే సా నన్న నాకు ఫుల్గా ఆకలి అచ్చింది
మీరు తిన్నారా?
ఉమ్మ్ తిన్నాను టమోటా
సరే మళ్ళీ చేయ మళ్ళీ చేయండి.
ఆ పర్లేదు నేను ఇంకా నిద్రపోతాను పొద్దున్నే నాల్గింటికి లేగవాలి అని హ్ ధన్యవాదాలు ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం అవ్వకపోతే
మీకు సమయం లేదు కదా?
పర్వాలేదు లేండి ఎంతో కొంతొ అస్త్ ఒస్తుంది కదా చాలు
అయితే సరే అండి
బాయ్